చెప్పు ఏం చేస్తున్నావు
నువ్వే చెప్పు ఏం చేస్తు
నేను ఏం చేయట్లేదు
నేను కూడా ఏం చెయట్లేదు కూర్చున్నాను మబ్బేస్తుంది ఎక్కడ
అవునా ఎ ఇక్కడ మూస్తూ మూస్తూ ఉంది మా ఇంటి కాడ
ఆ చెప్పాడు గా
ఆ
నిద్ర వస్తంది
ఇప్పుడా
ఉమ్
ఏంటి ఆఫీసా
సైలెంట్ గ ఉంటానని ఎందుకు చేప్పావ్ వాళ్ళు ఎవరు లేరు టీ తాగడానికి వెళ్ళారు రాలా
అవునా
అవును ఉమ్ ఉఫ్ ఎం చేస్తన్నారు
టైలరింగ్ వర్క్
ఎంటది
నిన్న షోపింగ్ కి వెళ్ళ నిన్న షోపిింగ్ కి వెళ్ల మేఅవి అన్ని చీరలు అయి తెత్తె అయి ఎంటి చివరల కుడతుంది
ఓహో పాపమ్మా దానికి అప్ చెప్తారా ఏమి
నాకు రావయ్
నా బర్త్డేకి డ్రెస్ ఒకటి మా అమ్మ బర్త్డేకి శారీ ఒకటి తీసుకోం
అవునా నా బర్త్డే కి తీసుకోలేదా మరి
నీ బర్త్డే అయిపోంది కదా
తీస్కొనరా ఏమైయింది ఇపుడు
ప్పు ఇప్పుడు ఇప్పుడు తీసుకోకుడదు
మా యమ్మ మెటీరియల్ ఒకటి కొందే
హ్మ్
ఇచ్చాలి పెళ్ళికది ఏసుకొని అనుకుంటున్నాను బావుంటదంటవ ఎలా కుట్టించుకుంటే బావుంటదే
మెటీరియల్ మెటీరియల్ ఎలా కుట్టిచ్చుకుంట త్రీ పీసెట్స్ తీసుకోవచ్చు కదా
మెటీరియల్ ఆల్రెడీ తీసుకుందెహే తెలిసినోళ్లు అమ్ముతున్నారు అని తీసుకుంది
ఉ హ్మ్ నేన్ త్రీ పీసెట్ తీసుకున్నా లన్కున్
త్రీ పీస్ సెట్ కూడా ఒకటి తీసుకున్న అంవర్క్ అ వర్క్ ఏం లేదు ఎస్
మెటీరియల్
మెటీరియల్ వర్క్ ఉంది అందుకే మెటీరియల్ కుట్టించున్ చూ
మరి కుట్టిచుకో తను కొతున్నావు కదా మీ ఊర్లో ఎవరైన్నా కొ
మా ఊర్లో మా ఇంటి దగ్గర ఒక అక్క కడతానంది లాంగ్ లాంగ్ హాండ్స్
ఉ అలాగే ఉండిపో కొంచం కిందకి మోకా మొకసేయ్ దాకా
హ్మ్ మరి కోలరు దాని కాలర్ ఎట్టుచ్చుకోవడానికి బాగోదా
ఎలసి చున్నీ ఉంటది కదా చున్నీ ఉన్నదని మీకు కాలరు బాగోదు
మెడ మెడా ఎక్కడ వరకు కుట్టించుకోను పల్లకి మెడ
మెడ షేప్స్ ఉంటాయి కదా
నాకు మెషిన్
కుట్టించుకో ఎందుకంటే అవే ఫ్రంట్ పైకి లె క్కన్నా ఉంట హ్మ్ మోడల్ సత్తే కదా చూసుకొని
అంటే ఆ యక్క ఎక్కువ బయటోళ్ళకి కుట్లేదే ఆ ఎక్కకి ఆ యక్కే కుట్టుకుంటుంది బయట వాళ్ళు కూడా కొట్టాల బ ఇప్పుడు మళ్ళి బయటోళ్ళకి తెచ్చి కుట్టిచ్చాలన్నా దగ్గర దగ్గర నాలుగు వందలు ఐదు వందలైద్ది అందుకె చూత్న
మా అమ్మ కటింగ్ చేసింది మా చెల్లి నేను కుట్టుకున్నాం మెటీరియల్స్ అద మ చెల్ల కుటింది
నీకెక్కడోచ్
చెల్లి కొట్టింది బానే కొట్టింది
హ్మ్ ఆ ఫోన్ లైన్లో ఉది చెప్పు
పక్కన్నోకొచ్ కదా జీ జీ అంటది
హ్మ్
చెప్
ఆ చెప్పు చెప్పు వెళ్లిపోయినట్టుంది పా నింటికాడ ఎవర కనబడతన్ల
ఏయ నక్ మొన్న పెళ్లి ఫోటోలో
ఎవరు ఎవరు కనిపిచ్చారు
హరిప్రియ
హ్మ్
తానీలా ఉంటదా
ఉమ్
పానీలా ఉంటంది హరిపయ ఉంటంది పావనీలా ఉమ్ ఒచ్చింది. ఉమ్
అవును దానికి నాకు గొడవపోయిందప్పుడు
ఏ
ఆ హలో!
ఉమ్
ఉమ్ అప్పుడా అప్పుడు పెళ్ళికెలనప్పుడు అది బిర్యానీ అది ఫెండ్స్ వచ్చారు
ఆ
అంతకు ముందు టూ డేస్ నుంచి మా ఇంటికాడె ఉంది.
అ త పెళ్ళికి పెళ్ళ ఫ్రెండ్స్ వచ్చారు బాయ్స్ వచ్చారు ముగ్గురు అళ్ కూడా వచ్చారు అలాగ వేరేద వచ్చినప్పుడు ఇంకొక అబ్బాయి పెళ్లి రోజులు కోరేస్కొని ఒచ్చాడు
ఉమ్
అయితే ఇదేం చేసింది పిల్లకి చదివి మని అందాం అనుకున్నాం ఇప్పుడు అంది ఎలా వెళ్దాం అంది ఆటోకే వెళ్ళపోదాం అనుకున్న ఆటోలు పెట్టరు తర్వాత వాళ్ ఫ్రెండ్స్ అందరు వచ్చిన తర్వాత అబ్బాయి క్వార్ వేసుకతున్నారు కదా అని చెప్పి కార్ వెళ్ళిపోదాం అందరంని
మీ చెల్లు ఫోన్ చేతంది వాట్సాప్ కాల్
అవునా వైష్ణవి వొచ్చేసిందేమో వాట్సాప్ లో చేసిందాండి
ఉమ్
ఆహా!? అదే అప్పుడు అలా అయిన తర్వాత వాళ్ళతో పాటు వెళ్ళిపోయింది అది నేను ఏం చేస్త నన్నురమ్మంది కదా అని చెప్పి నేను అమ్మను పూరమాయించాను వీళ్ళిద్దరు వత్తారు నేను నేను తనతో వెళ్దామని అదేమో నువ్వు ఒత్తేనేగాని రానుందని సరే అని చెప్పి నేను దానితో వెళ్దామని ఇద్దరినీ పురమా ఇత్తే అది ఏమ్ చేసింది ఉమ్ మమ్మ నేను దాంతా రావడం ఇష్టం లేదు అది కార్లో బ ఇంట్లో కదా ఇంట్లో పంపించమ్ అని చెప్పంట అదే వాళ్ళతో వెళ్ళిపోయిందంట
అదేం కర్రీ
నేను దానికి దగ్గరికి వెళ్ళి చెప్పేలా చెప్పలేదు అ నవ్వు నాకు చెప్పిదా నంీ ఇ కూడాడ వస్తాననేమో అదంటం నవ్వు నాకు చెప్పి కదా మీ ఫ్రెండ్స్ తెలిపోయేవ అ
ఉ
ఆ రోజు పెళ్ళిలో అని సగం సగం చూసి వచ్చేసాం అమ్మకి కూడా వచ్చేసాను మరి నేను అమ్మలు కూడా వెళ్ళ కదా
ఆవు
దాని దాంతో ఇంకా మాట్లాడ దాంతో ఇంకా మాట్లాడలేదు అక్కడ సరే ఇక్కడికి వచ్చిన తర్వాత పైన ఉన్నారు వాళ్ళ ఫ్రెండ్స్ తో పాటు ఉంది పైన మా మా ఇంట పైన ఆ ఆ రోజు అన్నా ఇంకోకలి వచ్చసిలా ఆ నీ తో మ నువ్వు ఇలా చేసావు అలా చేసావు అంటే నువ్వు అలా చేసినప్పుడు నాకు చెప్పాలి కదా నేను కూడా నీతో వత్తా అని చెప్పి చెప్పాలి నీ మాట మీద నే నడుపు కోర అన్నాను
ఆ
ఆ నేను అలా అనుకున్నాను ఇలా అనుకోలేదా అండి మరి నువ్వేమన్నావు నేను నువ్వు వత్తెనే వత్త న్నావు కదా అందుకనే నేమో మా అమ్మని అడిగి మా అమ్మనేమో రేపొద్దు మీటింగ్ ఉన్నా మా చెల్లి మా అమ్మనే పురమా ఏంచయను మరి మమ్మ నన్ను ఏమంటది నేను అయిపోయినట్టే కదా మధ్యలో అన్నాను
ఉమ్
ఆ అప్పుడు అలా అలాలా అయింది అయిన తర్వాత పావనికి చెప్పాను నాకు కోపం వచ్చేసింది తర్వాత రిసెప్షన్కి వెళ్ళాన్నాను నెక్స్ట్ డే రిసెప్షన్ కి రమ్మందది నేను రానన్న రానంటే రా రా ఆ వెళ్ళింది రా రా అంటే ఇలా బ్యాగ్ తీసి తీసుకని మా పిన్ని ఇంటికి వెల్లిపోతంది నంది కోపమొచ్చేసింది తెలిపో తెలిపో ఇంకో ఎప్పుడు మాట్లాడకు నాతో అని తీర్పు నేను యాక్ట్ చేశాను అది మొత్తం వచ్చేసింది మేం కూడా వెళ్ళాము బాగానే ఎంజాయ్ చేస్తాము వచ్చేసాము
ఉం వైషు ఫోన్ చేస్తుంది
ఆ
వై శు వై షు ఎందుకు
తీ ఎత్తుకో నాకు ఇంకా తండ్రి అవలే చేత్త ఇ అతది ఉండది అది తర్వాత చేత్తకే ఫోన్ చేత్తంది ఏమో
ఆ ఓకే ఓకే
ఉం
ఉం
సరే
అయిపోతే
అలాగే అయింది
మీ చెల్లి మీ చెల్లి నో కింద బ ఈ లోపల ఇంకో కాల్ అయిపోద్ది నువ్వు జైవను ఫస్ట్టు అదివి మీకు చేయమను దానికి ఒక కాల్ అవుతుంది మీకు రెండు అయిపోద్ది నాతో పాటు హ్మ్ చేసుకోని మాట్లాడేసుకోండి గమ్మున టాస్క్ కంప్లీట్ చేసుకుంటే అయిపోద్ది
ఆ
కంప్లీట్ చేసుకుంటే గమ్మున డబ్బులు పడతాయి మా ఫ్రెండ్కే పేమెంట్ అప్డేట్ వచ్చేసింది అప్పుడే
ఎంత
ఇంకా పడలేదు పడతయని చూపించ
అసలు టాస్క్ కంప్లీట్ చేత్తే ఎంతని చుపిత్తంది పేమెంట్ చూపి
ఏమో తెలీదా నాకూని
హ్మ్
హ్మ్
అదే ఇంక ఎవరికి పడలా
ఇంకా పడలేదు
ఎన్ని డేస్ అయింది ఆళ్ళు కంప్లీట్ చేసి
చ ఒప్పుకోలేదు
అప్పుడు మనం ఫస్ట్ లో చెప్పాం కదా నీకు వచ్చిందా ఎలా అని చెప్పి వెంటనే
అవునవును నేనే కొద్దిగా బిజీ గుండి చేయలేం చేద్దాం కాల్ సరే అయితే నువ్వు వైషు వైషు అయిపోయింది గాని వైషు కి చేసి మాట్లాడు తర్వాత చేసి ఇద్దరు మాట్లాడండి ఆ సాయంత్రం వైషు కి చేత్తానని చెప్పు
ఆ సరే సరే బాయ్